హలో
ఫైనల్లీ
ఆహ్ ఇన్ ఇంతహా ఇంత సేపు కాదు ఆహా అది ఒక చేయలవి ఎడ్డిదానిలా అది చేయకుండా ఉన్నా
ఆ నాకు గూడా అట్లనే స్ట్రక్ అయ్యిందిను అందుకే చెప్పింది నీకు
ఉ ఇంకొ కాయ కోద్దాంమని కోసినాను మే ఏం బాల పోయింది అంత
మే నీకేం పన్లేదా ఇంకా
వి మ్యాంగో తింటే హీట్ వస్తుంది. హీట్ అయితే ఏమవుతుందో నీకు తెలుసు కదవే.
అందుక ఇన్నివేడతాంది తింటవా
ఎన్నిగ చిన్న పండు ఒకటి తిన్నాను. ఇవన్నీ హింగ్ చానా మా పిండయ్ ఈ నవి ఎప్పుడు తింటుందో ఇవన్నీ కవర్ లోనే కుళ్లిపోతండై ఏ అన్నీ డొక్క డొక్క వచ్చేసిండ అవే హ
ఏ వీడు టెంప్లెట్ ఒకటి పెట్నాడు. నేను స్కాన్ చేస్తా అంటే ఇంకోలా చస్తాను గాని
అవునా ఏ దాని బర్డే అయినంక మనకి ఏ ఏ అంటే సాటర్డే వచ్చే సాటర్డే సెకండ్ సాటర్డేనా దాని బర్త్డే ఎన్నక వచ్చే సాటర్డే
బ్బా తెలీదు
వస్తే అప్పుడు మనము అప్పుడన్న పోదాబే తిరుమలాకి వన్ ఇయర్ అయిపోతాంది పోయి
అవునా
ఎవరెవరని చెప్పిననో గుర్తుందా
నేను ఒక నేను ఒకరు వచ్చాన నాకు ప్రాబ్లం లేదు.
మన నేన్ చెప్పేది కూడా మన ముగ్గురమే
ఓకే నాకేమీ ఇబ్బందే లేదు గే అస్సలు ఒకవేళ నేను పెళ్లి కేళ్ళకపోతే నెక్స్ట్ సాటర్డేనే వెళ్ళిపోదాం
ఆ ఓకే
చోర్తే
ఆ ఓకే ఓకే
ఫోర్త్ ఫిఫ్త్ వస్తుంది
ఉమ్
ఉమ్ ఫిఫ్త్ దాని బర్త్డే ఉంటుంది
ఉమ్
పేళ్ళికి ఎల్లమ్లే ఇంగ మోస్ట్లీ వెళ్ళక పోతే వెళ్ళిపోదాం నీకు ఈ వీక్ లో పీరియడ్స్ అయిపోజేస్తే ఎల్లిపోదాం
ఉమ్ అది అయిపో చేసుకోవాలని ఇన్ని తతంగాలు చేస్తాండా నేను
ఇగ ఆమె నెక్స్ట్ వీక్ అంటే నేనుొక్కుతా ఉంటాయా కొంచెం కొంచెం మీకు తలకాయ నొప్పి లెస్తుంది మళ్ళా
ఉమ్ వే అయితే అప్పుడు సెకండ్ సాటర్డే ఉన్నా లేకపోయినా కూడా చూసుకొని వెళ్ళిపోదాం
సెకండ్ సాటర్డే ఉంటే ఏంది ఉండ పోతే
ఆ అంటే అప్పుడు ఎవరు ఉండరు కదా పెద్ద క్లాస్ ఏం జరగద్ ని అంతే
లేస్ అట్లే ఉన్నారండీ
ఉమ్ అంతేలే గాని ఒకవేళ వీళ్ళందరూ వస్తారేమో పోదాంలే వాళ్ళెవరు రా అంటే చెప్పే బదుల్ చెప్దాం
ఓచ్చిన రాకపోయినా వెళ్ళిపోదాం అంతే
ఆ అంతే ఈ దుబ్బదేమో చాలా సార్లు వస్తా వస్తా అని అడిగింది అదే పోదాం ఎట్లుంటుంది అని అడిగింది పోదామని చెప్పలా ఎట్లుంటదని అడిగింది చానాసార్లు
దాన్ పట్టుకొని పోదాం
ఉమ్ ఏమో అది కూడా రాదు భయపడి అంతే
వస్తది మన మనమే కదా ఉండేది
వచ్చినా కూడా మనం దర్శనానికి వెళ్తే మన ఫోన్లు దగ్గర దగ్గర ఎన్ని అవర్స్ ఆఫ్ లో ఉంటుంది చెప్పలేం మనము ఆప్ గ్యాప్ లో వాళ్ళు ఇన్ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే అది అది ఇంక పోతది మ్యాన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దర్శనంలో అదే క్యూలో నింటమ్ మనం
ఉమ్
అంటే ఆ రోజు రష్ బట్టే మామూలుగా ఎవరు లేకపోతే ఫోర్ అవర్స్ అయిపోతుంది మనకి త్రీ టు ఫోర్ అవర్స్ లో దర్శనం ఉంటే ఇంకా ఎక్స్ట్రా టూ అవర్స్ పడుతుంది అంతే
నేను ఎన్ని రోజులయినా ఇంకా పోయి
ఉమ్
ఏ రోజులయంది సంవత్సరాలు అయిపోతా ఉడి
నేను లాస్ట్ టైం వీళ్లతో పోయిందేవే అది ఎప్పుడు పోయినానో నాకు గుర్తు రావట్లేదు అంటే
మొన్నే అప్పుడే ఫిబ్రవరిలో పోయినారు
ఓ అంతేనా
ఆ
ఓకే ఓకే
నేను అప్పుడే కదా పాండిచ్చేరి కెళ్ళింది
ఉమ్ ఈ రోజు నువ్వు సాయంకాలం బయడి పోతా అన్నావా నేను పప్పయ్య నీ దగ్గర తెప్పించుకుందాం అనుకున్నా మళ్ళా నువ్వు బయట అంటే అంత ద దూరం ఏడకీ పోవలే ఈడడే ఉంటాలే అని మళ్ గ గుమ్న అయిపోయిన
చెప్పాలి కదా నాకు
ఏమోలే మళ్ళీ ఈ రోజు రాకపోతే ఇంకా రేపు చూసుకుందాంలే రేపు అట్లే చేద్దాంలే అన్ని
రేపు నువ్వులు ఉండలు తెచ్చుకుందాం లే
ఉమ్ అవును ఆ రోజంతా అడుగుతా ఉన్నా మళ్ళ ఎక్కడ తీసుకున్నావు
ఆడ్నే బస్ స్టాండ్ లో
ఉహు మమ్మీ బెల్లం పట్టి ఆ బెల్లం పట్టిలోనే నువ్వులు కూడా కలిపి ఎన్నింది అదొకటి తిన్న ఈరోజు
నాకు అసలు ఆ రోజు తినకపోయినా కూడా వచ్చ ఏమంటా ఎక్కడుందంట
కొంచెం కూడా బాధ్యత లేదు దానికి రిప్లై ఇలా ఇంకా నాకు
హ
ఈ రోజు ఏదో పెద్ద నోట్స్ రాసేస్తా చూస్తా అని నేను ఎతుకొచ్చినా ఏం చేయలే
నాకు మెంటల్ వస్తాంది
వీడియో ఎడిట్ చేసినా కాలా
వీడియోలు చూసి చూసి చూసు
చూస్ చూసే ఆ హే పోనీ ఫ్రంట్ పెట్టవే అంటే వేరు అంటే అవును ప్రాంట్ ఇచ్చి చార్జీప్టికి ఇచ్చినా కూడా చేస్తుంది కదా
అన్ని స్కానర్లు ఉండేవన్నీ స్క్రీన్ షాట్లు తీస్తన్నా ఆ స్కానర్స్ అన్ని
మ్మ్
రేపు నేను చూపిస్తాని అన్ని ఏది బాగుంటే అ దాంట్లో మనం మన ఫోటోలు పెట్టుకు మన పెట్టవచ్చు
ఉ ఓకే ఓకే ఇది ఇన్స్టాలోనే చూడవే అంటే గిఫ్ట్స్ అన్నీ ఏమియచ్చు అని
ఎంత కష్టం ఒచ్చింది నాకు గ వస్త అవు ఓ
ఫస్ట్ స్విమ్మిన్దే బావుందే ఇదేం పెద్ద బాల
మొత్తం టేస్ట్ ఏళ్ళిపోయిందంటవ.
అట్లేంలే బావుంది ఓకే ఇది గూడా అది అంతా అన్నట్టేం లేదు. అది బేనీషా ఇది నోర్మల్ ఏదో దిదేం జాతొ
మమ్మీ వాళ్ళు మల్లిక ఫేమస్ అంటారు. అది ఏం ఫేమసో నాకేం పెద్ద టేస్టే తెలీదు బెనీషెల ఊ బేనిషల్లాగ నాకేది నచ్చదు.
ఎన్నోది వే నీదిప్పుడు.
ఏందీ
ఫోన్
ఆ పదహారేళ్ళ వయసు
ఇంకా పదరేల్లేన.
ఆ ఏం చేసేది ఇప్పుడిప్పుడే పదారేళ్ళంటే మనం అ ప్పుడే టెన్త్ లో ఉన్నమవే.
టెన్త్ అయుంటుందేమో.
టూ థౌసండ్ సిక్స్ గదా మనం ఒక సంవత్సరం ముందే చేస్తాం.
ఏ నువ్వు టూ థౌసండ్ సిక్స్ అవి నన్ అంటండవు.
అందుకే మనం అన్న
ఆహా టీ టీ
టీ టీ ఆ
ఈ మ్యాట్రు ఎవరికి చెప్పలా నీతోనే చెప్తున్నా.
ఏంది
ఇదీ రీవేరిఫికేషనూ ఎంబ్రయిడరి సిస్టమ్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాన్ వే
కమ్ ఆన్
ఆ
పెట్టూ కనీ లాస్ట్ టైం నేను ఓయి పెడదాం అనుకున్న గదా
ఊ
ఆ సంజీవన్న నడిగింటే కార్తికన్నని సంజీవన్నవాళ్ళనీ ఏమి చెయ్య అసలేం పెరగవూ ఒక నోటు పంపిస్తారు నీకే ఆ అవ ఏం ఆ అంత కరెక్ట్ గానే ఉంది నెక్స్ట్ టైమ్ బెస్ట్ గా ట్రై చెయ్యి అని ఒక నోట్ పంపిస్తారు దాని చేంజ్ చేయరు అని చెప్పన్నారు అందుకే నేను ఇంకా ఆగిపోయిన ఏం చేసుకుంటా ఆ మా
ఏమి ఒకరి కూడా పెరగద అవి అంటే ఒకరు కూడా పెరగ లేదన్న అది కౌంటింగ్ వెరిఫికేషన్ పెట్టిన వాళ్ళకి
ఏమో అట్లా చెప్పినారు అన్న వాళ్ళు ఇంకా సరలే ఇంకా ఏం చేసు వాటిలతో ఏ డబ్బు ఉంటే చాలు ఎందుకు నీకు ఎంత అనేసి అనేతలకి ఇంకా సరే లే ఏం అనే చెప్పి ఆపేసా
నాకు సేవెన్ రావే ప్రతిసారి ఎయిట్ ఎయిట్ వచ్చినా పర్లేదు ఎయిట్ నైన్ లో వస్తుంది సెవెన్ ఎయిట్ వస్తది వే
నా సిక్స్ వచ్చినయ్ కొట్ట అరిస్తన
అది నేను బా రాసినాను ఇడి బొమ్మలు కూడా వేసినను అన్ని క్వశ్చన్ లు రాసినను
ఉమ్ ఏముందిలే వంద రూపాయలే కదా
అండ్ నీకు తెలుసు కదా నాకు ఈ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని ఇది అడ వయిస్ రోలని
దానికి దీనికి ఏం సంబంధమే
అట్లాంటి వాటికన్ని పోవాలంటే పర్సంటేజే చూస్తాడు
ఉ
హ నీకు ఈ స్టోరీ తెలీదు కదా నేను ఈ స్టోరీ బుడ్డాకి చెప్పిన
ఎందుకట్లా కార్సు పెడుతున్నావు
కిందకి పోయి ప్లేట్ కడుక్కొని ఆ మాడుకాయలను పడేసి తొక్కలు ప్లేట్ కడిగి వస్తాన్న
ఏం స్టోరీ చెప్పు
ఇదా భార్గవికి డిఆర్ డిఓలో వచ్చింది కదా ఆ పిల్లకి అట్లాంటివి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదువి ఆ ఇస్రోకి కూడా నేనే చెప్తేనే మీ అందరుూ మీ అందరు కూడా నేనే అప్లై చేసిన ఆ రోజు గుర్తుందా
ఆ గుర్తుంది
ఈ డిఆర్డిఓ కి ఎక్కువ నా ఇంట్రెస్ట్ నాకే నేనే పోదాము సార్ని అడుగుదామ అని చెప్పిన ఇంకా వాళ్ళకి పోతారు కదా మనీష్ అట్లా ఆ పిల్ల అడిగింది అడిగి